ఆ
ఏం చేస్తున్నారా
హలో ఏం లేదు. ఖాళి
ఉహు తిన్నార అన్న
తిన్ తిన్లే తినాలే.
ఏంకురా.
ఇప్పుడే మ చెల్లె కాలేజీ పొయ్యె చెల్లీ
ఆత్ దబ్బున ఒచ్చిందా.
ఆ కాలీలా అదీ ఏమంటరూ హా ఫార్మ్స్ ఇచ్చేద్దానికి పోయింది. స్కాలర్షి షిప్ రిజెక్ట్ అయితే మొన్న యాక్టివేట్ చెప్పిచ్చినం. చేపిస్తే అది ఇచ్చి రావడానికి ఎళ్ళింది ఎంబటే ఇచ్చొచ్చింది సార్కి. కాలేజ్ కీ వాళ్ళు ఇంకెవర్ రావట్లేరంట స్టూడెంట్సు. సారొద్ తీసుకొనిఒ పంపించిండు పదింటికి పోయింది వెంబటే వచ్చింది.
పదింటికి పొయి పదకొండింటి వరకు వచ్చేశిందా.
ఆ ఫైవ్ మినిట్స్ అయితుంది ఎంత దూరం ఉంది మనకీ.
ఆహో
ఉమ్ మా డాడీ తీసకపోయిండూ, ఏంబటి తీసుకొని ఒచ్చిండు అట్లా.
ఓహో
ఆటో ఎక్కడు బస్సు ఎక్కడైతే ఇబ్బంది అయిద్దని తీసుకొని పోయిడి తీసుకొని వచ్చిండు
తిన్నారామరి అన్నం
ఆ ఆమె తిన్నది నిను తినలే తినాలి
ఏంకూరా
మాది నిన్న ఫిష్ అదే ఉంది ఇంగా పొద్దుగాల పచ్చడి తాళిం పెట్టి ఇరు అది ఉంది కొంచెం అది ఇది వేసుకొని తినాలిగా
అవునా అవును
ఏం ఉండాలి సాయంత్రం వచ్చినాక ఏం ఉండాలి తది కావచ్చు
ఆహో
హ
ఆ
మీరు తిన్నారా
ఆఠ తినమరా
ఏ కూర
ఏ లే ఇన్న పాప్పు ఉన్న నా అదే ఉంట దాసున్నందిన్న అద ఉంతదా ఉ తిన్న తిని మా కొడుకు
మరి అన్నకు బాక్సులకు
అ బాక్స్ తీసుకుపోలే ఈ రోజు ఆడ పెద్దమ్మ దగ్గర తింటలే అన్నాడు పొద్దుగాల టిఫిన్ కోసం మనం ముప్పై రూపాయలు కొట్టినా టిఫిన్ చేత అన్నాడు అ మధ్యాహ్నం పెద్దమ్మ వాళ్ళ దగ్గర పోయి తింటాడేమో
హ పనీ అయ్యిందా పంండగ పని
ఏడువ ఇకాలే రేపు ఒకవేళ అన్ని ఇంటికాడు ఉంటే కొంచెం అయిపోయింది సల్ఫుల్స్ అద న మ మీ ఇరు పన్నంటి ఆడుంటే మొత్తం దులిపి చేసి కిచెన్ చదురుకుంటూ అయిపోద్ది
మేమయితే స్టార్ట్ కూడా చేయ్యలే కనీసార్కి మా ఊగాస్పడ్కి
ఆ నాకు నాయి ఏంటి కా అన్ని నేను ఒక్కదాన్ని చేసుకోలేనని అన్న ఉంటే ఇద్దరం కలిసి చేసుకుంటాం,
అ మేము అయితే ఒక్క రోజుల్లో అయిపో చెస్తాంలే,
హు మీ అంత ఏం లేదుగా సెల్ఫీ సదురుడు
ఎందుకు సదరం సర్దువుతాం పేపర్లు అన్ని తీతాము గాని, అక్క బట్టలన్నీ ఏ రోజు పోదాం పో పొద్దుగాల పిండి పై ఎండేసి పోతారు మా అమ్మోళ్ళు నేను మా చెల్లె కలిసి దులుపుకొని సెల్ఫీ గిట్ల అన్ని దులిపి ఆరోజు పొద్దు దాగా పడుతుంది పని ఇంకా
ఆ
మా అమ్మను ఒక రోజు ఇంటికాడు ఉండమనాలి ఈసారి మరి కో ఎందుకంటే కోతులు వత్తాయి మాడి చెట్టు కింద కూర్చో వాలే,
అవును ఒకరు అడుగుసుంటే ఓ ఇంట్లో చేసుకోవచ్చు హు
లేకపోతే మా నాన్న ఉండమంట, మా ముూడాకు పోతే మా నాన్నంటే చెట్టుకి కనీసం చెట్టు కింద కూసుంటే దులుపుకోవచ్చు కదా
అవునవును
లేక పో మధ్యాహ్నం పుట్టి ఇల్లు దులిపినా గానీ ఏం కాదు. కాని ఎండ బాగ కొడుతుంది. కోతులు రాకుండా ఉంటే మధ్యాహ్నం దులుపుకుంటే ఏం కాదు,
ఆ మేము కూడ రేపు పొద్దున్నే స్టార్ట్ చేతం
ఎండ కు కోతులు రాట్లే అసలు నిన్న కూతులు రాలే,
ఈరోజు ఫుల్ వచ్చినాయి మరే, ఈ రోజు నన్ను స్నానం చేస్తా అంటే బయటికి అందుకే రానీయలేదు కోతులు
ఆ నిన్న అసలు రాలే నిన్న ఒక్కసారి కొడితే రాలే ఇయాల,
హు ఏడా నన్న అయితే అస్సలు బయటికి రానియలే ఒక పది నిమిషాలు దాంట్లోనే కూసున్న
అయినా అవి వచ్చిన రాకున్నా అయి ఒక్క సా ఒక్కసారి చెట్టు ఎక్కితే కాయలు ఊకనే రాలి పడుతున్నాయిపిందెలు, ఏ కా ఉ అసలు కాన్ని రాలిపోతు తనే ఎమ్ ఉంది ఏంటి లేదు మ చెల్ బోనకుండా కాలర్లు ఎత్తా అంది
ఆహా
నేను ఇప్పటిదాకా పని ఉంటే పని చేసి వచ్చి ఇప్పుడే చెట్టుకింద కూచన్నా అన్నం తినలేదు ఇంకా ఆకలయితాంది తినాలై తిన బుద్ధి అయితలేదు
ఆ నేను కూడా ఇప్పుడే కొడుకుని బండుకో పెట్టినా నాకు కూ నిద్ర వస్తుంది నైట్ చక్కగా నిద్ర నిద్ర లేదు ఉమ్ మీతోని ఫోన్ మాట్లాడినాక చక్కగా పడుకుందామని చూస్తున్నా ఉ
ఓ
ఎమో ఏం చేస్తారు ఏంది ఏం కథ అని ఫోన్ చేసినా
పక్కనే ఒక్క నిమిషం పక్కనగె చాల ఈ ఇల్లు ఈ ఇళ్ల ట్యాంక్ ఉంది కదా ఆ ఆ సా భాతివెంకన సాభాతి వెంకన్న అంటే ఆ ఓకే మంజులాంటి ఆ అటు పోండి స్కూల్ పక్కన ఉంటది ఇల్లు స్కూల్ విధ అటు పక్కకి స్కూల్ పా కన్నె పెద్దిల్లు హలో
ఆ చె
అ ఒక అన్నయ్య వచ్చిండు ఓయ్ ఒక అన్నయ్య ఎవరో ఇల్లులు చూపించమంటే చూపించిన
ఆహా
కాడ్లో ఏమో పట్టుకొని వచ్చిడు అన్నయ్య ఇంకా స్కూల్ సైడ్ ఒక కా అంటివాళ్ళ ఇల్లును భవాని అక్కపెళ్లి. ఏమో తెలియదు పిల్లగాడు వాళ్ళు పోయి పిల్ల పిల్లిగాడు చూసుకుంటే ఓకే అంటే అయిపోయినట్టే అనది మా అమ్మ
ఆహో
మామ్మని అడిగినం గట్టిగా అడిగితే ఏమో నివాయితే అవును అడిపిద్దన్నాన్న కూడా ఓకే అన్నాడుంటా ఏమో వాళ్ళు ఇష్టం ఇంగా సంబంధం కూడా పోగొట్టుకుంటే ఆ సంబంధం పోయినట్టు ఈ సంబంధం కూడా పోతుంది అని అన్నాడంట
మీ అత్తమ్మ వాళ్ళు ఏం చెప్పట్లేరా
మత్తమ్మ వాళ్ళు ఇప్పుడుక అవును వాళ్ళు అబ్బాయిని ఒక రోజు ఇంటికి రమ్మన్నారు అనుకో
హు
ఇప్పుడు వీళ్ళు పోయి ఫస్ట్ మా అన్న పోయి చూసిచ్చిండి మా అన్నను అమ్మ పోయి చూసొచ్చిళ్ళు
ఆం
తర్వాత ఆయన మంచిడు కాదు అది ఇది అంటే ఎంక్వైరీ తీసుకున్నారు తీసుకుంటే ఎంతని ఇప్పుడు అమ్మాయి పోయినామే ఎట్లయినా ఆయనకి ఎక్స్ కాబట్టి ఎక్స చెప్త అబద్దాలుద ఏమంటారు ఆయన ఆ పడనంలో ఎట్లా చెప్తారు అబధాలు చెప్పచ్చు కదా అయితే వాళ్ళు ఊరుోళ్ళకి ఇట్లా కలిస్తే ఆయ వాళ్ళు మంచిళ్ళు అని చెప్పారంట మా అన్నయ్య ప్రెస్ ఆయన కనుకున్నంట అబ్బాయి స్కూల్ లో చెప్ప ఇతడు మంచోడు అని చెప్పి అన్నారంట సైకోల్లాంటోడు అయితే స్కూల్ చదువు చెప్పనిస్తారా
ఆ ఏడా చెప్పనవుతారు
ఉ అయితేయి మా మామయ్య ఉన్నాడు ఇక్కడ మా చుట్టాలు మా నాన్నవాళ్ళ చుట్టాలా ఇ ఆయన హుడ కూడా వాళ్ళ సైడ్ నుంచి ఆమెని చుట్టాలన్నమాట అబ్బాయి డైవర్స్ పేపర్స్లా గిట్ల చూపి అంటే అంటే చూపించినట మొన్న పోతే కూడా చూపించినంట
మరి అప్పుడు అబ్బాయికి ఇంకా డైవర్స్ పేర్లు వేరే పెళ్లి చేసుకోవడానికి కోర్టు నోటీసులు ఇవ్వలేదు అది ఇదని చెప్పి మరి
అవును వాళ్ళు చెప్పరు అమ్మాయి వాళ్ళు చెప్పరు వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి వాళ్ళు వన్ సైడ్ నోట్ నోటీస్ వచ్చింది హైకోర్టు కేసు ఫార్టీ ఫైవ్ డేస్లలా వచ్చిందని చెప్పిర్రు అయితే అబ్బాయికి కడిగిపోతే నువ్వు అయి అ వీళ్ళ ఏం చెప్పారంట ఆ బంగారంంగ అట్టిఇయ్యలేదు అమ్మా ఇది ఈయకు పోవడం వల్ల ఆ వన్ సైడ్ వచ్చినా అని చెప్పారు అమ్మాయి వాళ్ళు అంటే వాళ్ళ చుట్టాలు అమ్మాయి వాళ్ళ చుట్టాలు అయితే మొన్న పోయినప్పుడు మా అమ్మ అడిగిందంట నానా డ్రైవర్స్ రాలేదంటా కదా అని చెప్పేసి అని అడిగితే లేదు లేదు ఆమెకు ఇక్కడ ఇచ్చిార నాకు కూడా అన్ని డైవర్స్ వచ్చినాయి కాకపోతే ఏ ఊర్లోనో సైన్ చేయాలంట ఆ అమ్మయి
ఆ
అయితే అయితే ఆమె సైన్ చెయలేదా సైన్ చెయ సైన్ చేస్తే ఆది మూడు తులాల బంగారం నాలుగు తులాల బంగారం ఉందంట అబ్బాయి దగ్గర నువ్వు సైన్ చేస్తే నీ బంగారం నీకు ఇస్తా ఆ అబ్బాయి
ఉ
అదే అకు చెప్ప ఇప్పుడు మా వాళ్ళ చెప్పినంట అవును సైన్ చేయ అని చెప్పి చిన్న పిన్ని అ సైన్ చేయనున్నద అని చెప్పిను అంట ఏ కోర్టుల్లో మరి ఎక్కడన్నా ఊరు దగ్గర సైన్ చేయాలంట కేసులు పెట్టే కాడ సైన్ చేయాలి కదా అయితే సైన్ చెయను అన్నాడంట చేయలేదంటా ఆమె ఏంటిది బంగారమా
ఆహా
అబ్బాయి కానే ఉంది బంగారం ఆ ఆమె సైన్ చేస్తే ఆమె బంగారం మా అమ్మకి ఇస్తారంట సైన్ చేయకుంటే ఆమె వేరే పెళ్లి చేసుకుంది నేనేం చేస్తా ఆన్ సాయం చేస్తే ఇప్పటికైనా ఆ బంగారం ఆమె ఇక్కడ ఇద్దరం దాశనాన్ని చెప్పిండు ఎందుకంటే ఇప్పుడు ఆమె బంగారం ఆ మరి సైయిన్ చెయ్యచ్చుకదా ఇప్పుడు ఇప్పుడు ఆ సైన్ చేయకుంటే కున బంగారాకి ఇస్తే ఈయన మీద కేసు అట్లనే ఉంటది కదా డైవర్స్ వచ్చినా గాని అట్లా యర్ దగ్గర సైన్ ఆ ఒక్క సైన్ పెడితే నీ బంగారు నీకు ఇస్తా అన్నాడంట
అ వినీదగ్గరనే ఉంటది కదా
ఆ అందు ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు ఆయన అది కూడా చెప్పిందంట ఆయన డైవర్స్ వచ్చిన పేపర్స్ కూడా చూపించిందంట అయితే మా పెద్ద సరే మంచిగన ఉంది కదా అని అన్నాడు డంట ఇంగ మరగ వాళ్ళ ఇష్ట ఇంట్లో ఏం ఆలోచించుకుంటారు ఎందుకంటే పోతాండే పోతాంటే ఎవరు చేసుకోరు వదినా ఇబ్బంది అయితది
ఆ అవునవును కేసరనే ఉండదియా ఇప్పుడు ఆమె కేజీ ఇస
ఆ ఆ ఏజ్ అయిపోతా ఉంటది ఎంత ఫస్ట్ వాళ్లకే ఇబ్బంది అయితుంది సె సెకండ్ డోలు కాబట్టి రిస్ట్రిక్షన్స్ పెడత ఇస్తారు ఇప్పుడు ఈయన కూడా సెకండ్ ఆయనే కాబట్టి ఇది ఎ కం అన కాబట్ ఏం కాదు కూడా సెకండ్ ఈయన కూడా సెకండ్ కాబట్టి ఏం కాదు ఆ మంచిమం వచినప్పుడు చేస్తతే మామే ఉంటుందండి టే రేపు ఏదన్న కావాలన్నా గనీ మనోళ్లు ఉన్నారు కాద ఇప్పుడూ